తుంతవురా
ఎం ఉంది ఏంటే నువ్ ఎం చెత్తనావు రా
ఎమ్ లే ఇంటికన్నె ఉన్నా
ఉహు తిన్నావాయి తిన్నావా
తిన్న ఇప్పుడే ఎం కూర
మే దోస్ కాయ్
మమ్మీ డాడీ వాళ్ళు ఏట్ల ఉన్నారు
అందరు మంచిగానే ఉన్నరు
ఏంటి మరి సంగతులు
ఎమ్ లే కుక్క ను ఇష్ పెట్టినవట గదా
ఆ ఇష్ పెట్టిన
ఎందుకు ఇడిషి పెట్టినావురో
అదే చెల్లవాళ్ళు ఎగ్జామ్స్ రాసి వచ్చిల్లు టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్లకు ఎగ్జామ్ రాసి వొచ్చిలు వాళ్ళకి మధ్యాహ్నం స్కూల్ ఉండే అ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె అక్కడనే స్కూల్ కా ఉన్నది లంచ్ చేయలే ఆమె అన్నం తిన్లేదు చెల్లె ఇంటికి రమ్మని పిల్స్ చెప్పింది ఫోన్ చేసి త తన ఇంటికి వచ్చింది
ఉమ్
ఇంటికి వచ్చింది ఇగ కుక్క ఇ మా కుక్క ఎట్లాండది ఇక బయటన్న చూస్తే అది ఉండదు
పెట్టుందా కట్టేసిందా మరి కుక్క ఆ టైం లా
కట్టేస ఉంది కాపోతే మేము ఇమని చూస్తే మొత్తుకుంటానని చెప్పేసి మామ్మ ఎం చేసింది ఇంకొక గుంజ గట్టేసింది అది ఇంకా గుంజ కట్టిద్దామనిది తీసింది తీత్తే అది జారింది మమ్మ చెత్ల నుంచి జారింది చేంజ ఆతే ఉమ్ చేంజ్ డైరక్ట్ పోదామని కడసింది
ఓ ఏమనా ఏమైనా అన్నారా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు
వాళ్ళు ఏమన్లే గనీ ఇగ వెళ్ళట్లే గా సోప్ అంటే ఇక సబ్బు ఉంటది బట్టల సబ్బు బట్టల సబ్ తోటి కడిగి మొత్తం క్లీన్ చేసినాం క్లీన్ చేసిన తర్వాత ఇంకడ మన స్టే స్టేషన్ల హాస్పిటల్ తీసుకెల్నా కా రొండు సూదులు ఎషిళ్లు ఏద కొంచెం స్పెషల్ ఇంజెక్షన్స్ ఉండల అవిటి కోసం మై మళ్ళా వేరే కాడ పోయి అక్కడ చెప్పించా మళ్ళా
ఆ
అక్కడ క్లీన్ చేపిచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేసిన ఇక
ఆ
మళ్ళా ఇగ మొన్న అంటే మొన్న అయింది అది మొన్న అయింది నేను నైట్ కుక్కని ఇడిచిపెట్టివచ్చిన మళ్ళా
ఆహ ఏడ ఇడీసీపెట్టినవ్
అది బయట ఇష్పెట్టినా కద ఒర్చుకోట్లేగా
ఆహా
ఇయలంతా బాదపడ్డర
వచ్చింద మరి సు మ ఇంటికి వత్తదిగా
య ఏమో ఇంకా రాలేక నిన్ననేసిపెట్టిన ఇంగరల వస్తే ఎంగాదు ఇగ మళ్ళ చూసుకుంట కానీ అది రాదు కావచ్చు
ఆహా
అ
ఈ గట్లు తీచ్చ పెడతారా దానికి ఏదనా మూతికి ఏదైనా గట్టినా ఉంటది కట్టి పెట్టే
ఉంటేది కాని మళ్ళీ ఇప్పుడు ఒకళ్ళ ని కరిచింది ఇంకొళ్ళ ని కరిస్తే మళ్ళ ఎవరోకరు ఏదొకటి అనరా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాబట్టి ఏమనలే
సరే ఎంతద్దర మనకిాని కట్టేసి దాని మూది కూడా పెడితే మా అంటే ఏం చెప్తుారు ఏం చేయ కా
ఏదని దని పిచ్చని దయ వాళ్ళు కిట్లా
ఆహా
అది ఇంగ భయం ఇంకా మళ్ళ ఏవన్న
ఆహా
ఇప్పుడ ఏముంది ఒకక్క నడిింది ఇంకొక నచ్చినంటే అలవాటు అయితుంది
దానికి సదులు అయిపోయినియ మరి
ఏేపించినాం దాని కంత
ఆహా
దపించ నా కానీ ఎంత అయిన కాని భయము ఉంటది కదా అది అదిట్లాఇట్లా కొరికి విడిచిపెట్టింది అదే అట్లకండ కండ వచ్చిం దనుకో డెంజర్ ఉంటది
కొది జస్ట్ కొరికింది అంతే ఇక
కోరికింది ఇంకా వాళ్ళకి ఏందంటే టెన్త్ ఎగ్జామ్స్ మళ్ళ
ఓరిని
వాళ్ళకి ఏం లేదు ఇన్ఫెక్షన్ అనుకో ఎగ్జామ్ చదువుకోనికి ఇబ్బంది అది ఇది ఉంటది కదా
ఆ
హ వేయ్యలా వేనాం ఇలా వేనాం ఫ్రూట్స్ అయి పండ్లు ఇట్లా తీసుకోనిఆపిల్ కొబ్బరి బోండాలు డు ఇట్లా తీసుకో ని ఇచ్చొచ్చినం కాసేపు కూర్చొనని మాట్లాడి వచ్చినాం వాళ్ళు ఇకనే పక్కనూరే
మరి ఏడుషిం నా మరి
ఆ
ఏసిందా
అయ ఆమె ఏడు వలే ఏం లేదు ఎంత డేరు గా ఉంది తెలుసా ఆమె గ్రేడా అది ఇంజ సూదులు ఎతుండి పోతే అసలు ఇంత పోత రియాక్షన్ లేదు ఏం లేదు బాగా డేర్ చేసినా డేరు గా ఉంది ఆమె
అవును
డేరంటే ఆమె డేర్ కోల్చియమను మ జతే మొదలే మన వెళ్తుా కుక తె
ఆ
ఎంత డేరు ఉంది తెలుసా
ఆహా మరి ఆమె గ్రేటే అస్సలు ఎడువది ఇగా
ఒక్క డ్రాప్ కుత కళ్ళ నుంచి ఇట్లా ఒక్క డ్రాప్ పూత రాలే బయటికి
మ్ హు
హ గ్రేడ్ అవి అసలు
అయితే
ఆ
మరి ఇప్పుడు ఆ కుక్క మరి ఎట్లా మరి చచ్చిపోతారా బువ్వలుఎవరు పెడతారు దానికి తిండి గిట్లా
ఇంకా చచ్చిపోత అంటివిగా ఇక్కడ ఉంటే మళ్ళ ఇక్కడుంటే కళ్తే ఎంత మంది కళ్తే మనకు అ బాధ ఉండదు ఇగ ఇష్పేటి వచ్చిన ఇగ
మరి అట్టిగ మింట్నేనా ఒకరు గుంజకు కట్టేయ్యాలె దాన్ని అప్పుడప్పుడు తిప్తే ఎం కాదు అది కట్టేసి కట్టేసి ఉండేసరికే చూడంగానే ఎడ్
దానికి ఏమందంటే చిన్నప్పటి నుంచే ఇట్లా కట్టేసి అల్వట్ చేసిళ్ళు అది కట్టేస్ సరికి ఏం చేసింది ఇగ మనుషిలను బయట మనిషిని చూడదిగా ఏమన్ నే ఇగ ఇంట్ల నాలుగురిని చూతది కూసుంటది ఇగ ఇగ బయటళ్ళు కాసేసుడి మొత్తుకుంటది కర్తది ఇగ అట్ల బాగా ఎఫెక్ట్ ఆఇంది
హలో
మ్
ఎంతమందిని కరిసింది ఒక్కల్నే కరిసిందా
ఒక్కల్నే కరిచింది కాపోతే అప్పుడు ఫస్ట్ టైం ఏమైదంటే చిన్నప్పుడు ఇట్లాది ఊరికే అటు ఇటు తిరుగుతాంది మమ్మెమ్ చేసి చ్చింది దాన్ని ఇట్లా కొడుదామని ఇట్లా కొట్టేసరికి ద పన్ను దిగింది
మ్
పన్ను కోసుకపోఇంది అప్పుడు మమ్మీ గుత టీ టీ ఏపిచ్చుకుంది ఫస్ట్ రోజ్
అవునా
అట్లే ఇగ చాలా మందిని కర్తది అని చెప్పేసి ఇస్పెట్టి వచ్చినాం
ఆహా
హ ఎందుకంటే ఇప్పుడు ఇత్ ఇప్పుడు ఏంటిదది రో రోగాలోతనైగా కుక్క కర్తె రేబిస్
అంటే అయి వేరే కుక్కలు దాన్ని కర్ తై డైరెక్ క్ట్ అంటే కర్ ఉ
అదేమొన్నా నేను గుత న్యూస్ ఇన్న అందుకోసం ఇంగ డాడీ ఇస్పెట్టి వద్దాం డాడీ అంటే సరే ఇగ అని అన్నారు ఇగ వాళ్ళ గుత కొంచెం బాదుండే
హు మ్
అదే చూ నిన్న పోయనం నైట్ ఇస్పెట్టి వచ్చినం ఇగ
నైట్ ఇస్పెట్టి వచ్చిల్ల
ఆ నిను డిష్ పెట్ వచ్చినవ్
ఆహా
అడుగుతా ఫస్ట్ బండి ఏయంటే, బండిమో ఇడుకు వచ్చింది ఇస్పిటంగానే అడుగుతా ఉంటది కాని, బండిమఊరికి వచ్చింది ఇంక మాకుతో బాగా పనిపించింది అది మొత్తుకుంటాంటే లేతయ్య తప్పాలేగా ఇ స్వీట్ వచ్చినాక
ఆహ
మంచి కుక్కకపోతే, కానీ అన్ని అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి కానీ ఇంకా కొడుకు ఒకక్కటే
ఇగ అట్ల కోరుకుతే మరరే ఎవలో అప్పుడ ఏదోట అంటారు మళ్ళీ ఎం
మ్ అదే మమ్మీ వాళ్లతో, అదే ఇంటి పక్కన వాళ్ళ ఇట్లా ఏమనా అంటారని, తీసుకుని ఇం బయట వదిలేసి వచ్చినం
అవునా
హ కనా మర తిన్నావా
మ్ అదే ఏం చేయాల నింగా అంటే ఇంకనే ఖాళీగా ఉన్నా
ఇక్కన్నా ఇంటికనే ఉన్నావా
ఆ ఇంటికనే ఉన్నా
మరి ఇంకా జత్తల మరి
మ్
ఎత్తన్నా మరింకా
నేవున్నది ఏంది అంతతి
ఏం విశేష లేవా అంత బోరుండవా
మ్
ఎట్లు ఉంది ఉర్లో మరి వైబ్
వైబ్ అంటే అంతగంతే డల్లుు
పొద్దునళ్ తాళ్ళకి ఇట్లా స్విమ్మింగ్ కి ఇద కొడతా అని పోట్లేరా
హట్లేగా ఇప్పుడేన ఇంకా కొద్దిగా టైం పడుతుదు
మళ్ళా స్విమ్మి అ ఈత కొట్టని పోతుంటే బావిలల్లో, ఇం వైబ్ ఉంటుది ఇక మంచిగా మజా వస్తది పొద్దునా పొద్దినా పొద్దు పొద్దున తాళల ఓడు పొలంకాడు ఇట్లా మంచిగా చిల్ కావచ్చు అక్కడి మంచిగా వైబ్ ఉంటుంది, పొలంకాడు ఇట్లా అన్న తింటంటే మంచిగా అనిపిస్తది బన్న అయితే మంచిగా ఉండేది వా అయితే బట్టలు ఏమట్ పోయేది సాయగాడు గోర్లే మడపోయేది బన్నను బర్లు పోనేటగా
అవునవును ఆని ఎప్పుడు పోతూనే ఉంటాయి
బట్టలు పోయినట నాలుగు బట్లు తీసి పెెట్టిచ్చినట
మ్ హు
ఆ
ఇ వానికి అంతేగా ఇ పద్ధతి అనే అది పోూత ఎప్పటికీ
బా బిజినెస్ అది సాయం బిజినెస్ ఎండాకాలం రాగానే మంచిగా గోడ్లు అమ్ముతారు, మళ్ళా వర్షాకాలం రాగానే మళ్ళా గొడ్లు కొంటారు
అవును.
ఆ మంచి సీజన్ నమ్ తగదు అడుగుదం సియ్యన్న కుతుడు
మ
విల్లిగా చిన్న చిన్న పురలుంటే వాళ్ళు మంచిగా అటు రోడ్ల పండుగ సైకిల్ వేసుకొని తిరుడు అటుంటి వాళ్ళకి అలవాటు అయిపోయింది.
అవును.
ఇంకేంటి రా మరి
ఇంకా చెప్పాలే
నువ్ ఏం లేదు ఇక రోజు ఎగిదే న హైదరాబాద్ ఉంటే బోర్ కొడదాది ఇంటికి వద్దా అని చస్తాను
ఇంటిగా
ఊ
ఊహు ఇంటికొచ్చి ఏం చేస్తావ్ అన్నే ఉండు ఇంటికొత్తే ఊర్లో తిరుగుతర్. అగోమల్ల అప్పుడే వచ్చి నట్ట్గా
మొన్ననే వచ్చినాయి కానీ మళ్ళా ఏదో ఇదో మా అమ్మవాళ్ళు రమ్మన్నారు ఏదో ఫంక్షన్ ఉందంట
ఆహా!
మధ్యాన్నాం చేబుతాను.
ఆ
సరే మమ్మల్ళ ఎప్పుడో ఒక టూ డేస్ తర్వాత వస్తా ఇంటికి విలేజ్కి వస్తా అప్పుడు ఫోన్ చేసీ పెడదాం.
ఆ
సరేరా మరి
ఆ సరే
సరే మరి
ఆ ఓకే బాయ్
ఓకేరా